వినిపిస్తుందా హలో ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాన్నం
కొంచెం గట్టిగా మాట్లాడండి మీ చాలా చిన్నగా మాట్లాడుతున్నారు
నన్న ఇప్పుడు వాయిసు ఓకే నా అండి వినిపిస్
ఆ వినిపిస్తుంది మా ట్లాడండి ఏం చేస్తున్నారాండి
ఏమి లేదండి
తిన్నారా మరి మేము ఏం చేస్తలేమండి ఆ తిన్నామండి ఇపుడేస్ స్కిప్పింగ్ ఏసి వచ్చినా తినేసిన వాకింగ్ చేస్తున్నా ఇగ
అవునా నేను కూడా ఇప్పుడే తినేసి జస్ట్ వాకింగ్ చేస్తున్నా ఇలా బయట
అవునా మరి మీరు ఏం తిన్నారా అండి ఈరోజు
ఇ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం బాలేదు
అవునా అవునండి ఎడ్యుకేషన్ అం అంటే బట్టి పడతారు ఎగ్జామ్ రాస్తరు అందులో కూడా ఫస్ట్ వస్తారు ఏముంటుందండి అ ఎడ్యుకేషన్లా
బట్టి సిస్టమ్ బట్టి సిస్టమయిపోయింది
ఇక్కనే చవుతున
తెలుసుకుని అది నేర్చుకుని ఇంత ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళం రాసే వాళ్ళం దేన్నుందండి
అవును చేస్తున్నావా మేడం పని
ఇలా కాకుండా ఇంతక్ ముందున్న లాగా బాగుండేది ఎడ్యుకేషన్కి మత్తం అనేది
ఇంకేమైనా తెల్సా అండి ఇట్లా బట్టి పట్టకుండా కాకుండా తెరిలాగ నేర్చు
అ అ తెలుసండి అం టె వే రేలాగా ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఒక టాపిక్ ని చదవాలే అ ఫస్ట్ ఒక టాపిక్ ని చదివి దాన్ని పట్టి బట్టి నేర్చు నేర్చుకోకుండా దాని గురించి అర్థం చేసుకోవాలి చదివింది దాన్ని మనం దాన్ని అర్ధం చేసుకొని ఒకొక ఒక్కరి ఆలోచన ఒక్కొక్కలా ఉంటది ఉ మనకి ఏవేళ అర్థం అవుతుందో, ఏ విధంగా అయితే మనకు అర్థం అవుతుందో ఆ విధంగా నేర్చుకుంటే అది మనకి ఎప్పటికీ గుర్తుంటది. ఇదే బట్టి పడితే ఎగ్జామ్స్ ఉన్నంత సేప్ మాత్రమే గుర్తు ఉంటది. తర్వాత ఆ
జీవితాంతం అర్థం మర్చిపోతాం, అదొక రోజు ఎగ్జామ్ రాయంగానే మర్చిపోతాం. ఇంగ వాల్లట్ల
ఆ జీవితాంతం మర్చిపోకుండా ఉంటాం. అలా చదివితే
అవునవును, మీరు మీరు చెప్పింది నాకు బాగా అర్థమయిందండి. నువ్వు మా ఫ్రెండ్
ఎందిది ఇట్లు ఎలా ఉంది అ అలానేే అది చదివి బట్ బట్టి పట్టి పదిసార్లు రాసి, తర్వాత ఫస్ట్ అది మైండ్ లో ఫిక్స్ అయిన తర్వాత, అది రాస్తాం ఎగ్జామ్ లో తర్వాత అసలు ఆ టాపిక్ ఏంది అసలు ఏంది అని కొంచెం గుర్తుండదు. దాని గురించి బట్టి పడుతే
అవునండి మాఊరు చదువుతారు, పొద్దున్న రాసి వస్తారండి
అంత ఏం ఉంటది అసలు, పేజీలు పేజీలు నింపుతారు క్వశ్చన్ పేపర్ నే రివర్స రివర్స్ చేసి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రాసేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఏం బాలేదు,
ఆ అవునండి అసలు ఎడ్యుకేషన్ మినిస్ ఇారు కూడా ఏం మనందించట్లేడు ర్యాంకులు కూడా ఆ వాళ్ళకి ఇష్టమ అయితేనే పాస్ చేతుడి మంచి రా రాసిన వాళ్ళకే తక్కువ మార్కులు వా వాయి తక్కువ రా రాసిన వాళ్ళకేమో మంచి మార్కులు వస్తాయి
మళ్ళ మూడన్ బట్టే కరెక్షన్ అనే ఉంటాలి ఏం అర్థంవర్లేదు చదివని వాళ్ళు కూడా పాస్ అవుతారు ఆ చదివి వాళ్ళకేమో అసలు పాస్ స్ీట్ పడేస్తున్నారుడు అ ఇకు మ
నావును అట్లనే జరుగుతుంది మధ్యకాలంలా
కరెక్షన్లు పెట్టిన వాళ్ళకే డబ్బుల్ వస్త్ పెయిన్ మీళ్ళీ తీన్ గడ్ విన్న వాళ్ళకే డబ్బుల్ వస్తాయ్ చెప్పాలా మంచిగ్ ఇట్లా
అవును ఇప్పుడు మంచిగా రాసినోళ్లకేమ్మో ఫెయిల్ అవుయ్తున్నారండి. ఈ మధ్య చాలా మంది డిప్రెషన్లకి పోతున్నారు మంచి గ్రాస్
ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్లు ఫస్ట్గా హ్మ్ వాళ్ళు చాలా చదువుతారు. వాళ్ళకి ఒక్క సబ్జెక్ట్ పోయినా ఎంత చదివి ఏంటి వేస్టు అసలు ఒక సబ్జెక్ట్ కూడా వినలేదు అని డిప్రషన్లేక్ వెల్ కొందరు మళ్ళీ చదవాలన్నా వాళ్లకి ఇంట్రెస్ట్ ఉండదు.
అవ్నావును ఫుల్ ఛచ్చిపోతున్న కూడా వర్లా వాట్ గురించి
ఏమున్నా జాస్థిలేవు ఖర్చు ఇప్పుడు
అవునండి ఎంత చదివిన జాబులు తక్కువ ఉన్నాయ్ మళ్ళా ఫెయ్లై ఇతనేమో ఇ ఇట్లా అట్టిట్ల అని అంటున్నా మరు
మా ఆయన పరిస్థితి అయితే దారుణం చదువుపిచ్నాం చాలు పెళ్లి జేసుకో ఎళ్ళిపో మాకు భారం దిగిపోద్ధి అవునండి చాలా వరస్ట్ గుంది
అవునండి. ఈ వధ్యన్ కొంద నీన్ గుడ కొందరి ఇండ్లలో జుస్నా పెళ్లి జెసే స్తా. అంటున్నారండి ఎగ్జ్ జాము
చేయనిహే ఎహ్ లేవునండి మరైతే చేయలేమా సరే పది సబ్జెక్టులు ఎన్కాలు ఉన్న విజిటింగ్ అండి మరేమో
ప పదికి
మదికీ
అయిందా అని అడుగుతున్నా అహ్
అహ కాలేదండి
అలోయ్